హలో
ఆ బావున్నారండి.
హలో
ఆ వినిపిస్తుందా అండి.
క
హలో హహలో వినిపిస్తుందా.
హలో
ఆ వినిపిస్తుందా.
నమస్తే అండి.
వినిపిస్తుందా అంటున్నా. నా వాయిసు వినిపిస్తుందా అంటున్నా.
ఆ వినిపిస్తుందా ఆ వినిపిస్
ఆ చెప్ చెప్పండి ఏం చేస్తురండి.
ఆ వినిపిస్ స్తుదండి నాకు చెప్పండి.
నాకు కూడా విన్ ఏం చేస్తుర్రు పిల్లలు బావుంర్రా. ఆ పిల్లలు బావుర్రా, ఏం చదువుతుర్రు పిల్లలు.
బరు
ఆ మంచిగుర్రండి, మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది.
హుహ్
ఇగ అదే ఇగ ఆలోచిస్తున్నాం పిల్లల గురించే. కౌన్స్లింగు ఆ ఆ వంట చేయాలండి చెయ్యాలి. జొన్న రొట్టలు చేయ్యాలండి. మీరు చేశిర్రా.
అవునా చేయ లం డి గోధుమ లేదండి మేము గోధుమ రొట్టలు చేస్తాం.
అంతే అంతే అంతేనా అదే ఇగ ఇప్పుడు పిల్లల్ని ఆ హాస్టల్ల ఎయాలా ఎట్ల అని ఆలోచిస్తున్నా అండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితది కదా. అంత మంచిగనే ఉన్నమండి. నాకే కొంచెం థైరాయిడ్ ఎ క్కువయింది. అందుకే చేత కాట్లేదండి. నీరసంగా ఉంటుంది.
హ్
మీరు చేశిర్రా వంటా?
ఎస్తారండి
వ్యాయామం ఏం చేయనండి ఇంట్లోనే ఉంటా వాకింగ్ చేయ్యమని చెప్పిర్రు అ టైమ్ కి ఎం అదే సెవెంటీ ఫైవ్ ఎం అదే ఎంజి ఎసుకోమన్నారు అదే విధంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటండి
అహ
అవి కూడా చికెన్ మటన్ తినొద్దు అన్నారు
ఉహు
ఫుడ్ తగ్గించాలి డైట్ ప్లాన్ మార్చాలండి మీకే ఏమైన్నా తెల్సా అండి డైట్ ప్లాను
నాకు తెలియదండి వాటి గురించి ఏం తెలిదు గాని ఇగ ఎక్కువ తీపి పదార్థాలు కూడా తిన్నొద్దాంటారు
అంతేనా అండి
ఉ
అందుకే చాలా నీరసంగా ఉంటుందండి కాళ్ళు చేతులు ఒల్లునొస్తుంది ఇగ మేడం కి చూయించుకొచ్చుకుంటే సెవెంటీ ఫైవే వాడ మన్నది
ఉహు
ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చిరు
మీకు కాదు కదండి మీకు తెలిసిన వాళ్ళకు కదా
ఏంటిదండి
ఇది ప్రాబ్లం
ఆ
మీకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నారా
నా గురించి చెప్తున్నాన
మీ గురించా ఎహే
అవునండి చెప్పండి ఇంక
ఇంక ఏం లేదండి
ఊ ఏ ఎం లే రోజు పొద్దుగా లేసి వాకింగ్ చేయాలండి ఈ హెల్త్ లు ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదంటే ఐదు గంటలకు లేచి వాకింగ్ చేయాలంటండి గంట ఆ మళ్ళీ రాగులు జొన్నలు ఆ విత్తనాలు తినాలంట
ఉహు
భోజనం అన్నం కూడా తెల్లరి కాల్షియం ఎక్కువుంటది కాబట్టి తినొద్దు అంట అండి
ఊ
బ్రౌన్ కలర్ రైస్ ఉంటది కదండి
అవునండి
అది ఒక చిన్న గిన్నెలో తినాలంట ఉడకబెట్టుకొని అట్లా అంటుర్రండి చపాతి తినమంటురు ఒకటోకటి కొంచెం డైట్ ప్లాన్ సరి ఇంకా చేయాలంట అండి ఏది పడితే అది కడుపులో ఏయద్దంట
హ
మన కడుపు మన పిడికలంతానే ఉంటుందంటండి
ఉహ
ఉ ఉ ఇంకా చెప్పండి మీది ఎట్లురండి మీది మంచిగుర్ర
ఆ మేము మంచిగనే ఉన్నాం లే మా ఆరోగ్యం దేవుడి దయ వల్లైతే
అంతేనా అండి అదే అంత్యు ఇవన్నీ తినడం వల్ల టైం టేబుల్ పాటించకపోవడం వల్ల ఎలా పడితే అలా ఉండడం వల్ల హెల్త్లు కరాబ్ అయితున్నయంట ఈ దైైనందిత జీవితంలో చాలా మందికి డూటీలు మారడం వల్ల అట్ల
అవునండి అదే ఏదో అదేదో విత్తనాలు నానబెట్టుకొని తినాలంటరు కదండి థైరాయిడ్ వాళ్ళకి
ఏం విత్తనాలండి తెలియదండి నాకు
బ్రౌన్ కలర్వి ఏదో ఉందండి నాగ్గూడ అంతగా ఐడియా లేదు కాదండి వేరేవి అవున్నయి కొన్ని
ఊహు అంటే అవిసె గింజలా
కాదు కాదండి పెద్ద పెద్ద లడ్డు గుంటాయి ఈసారి నాకు తెలిసిన వాళ్ళు చెప్పిరు గుర్తుకు లేవు అవి తెలిస్తే నేను చెప్తాలేండి
ఆ చెప్పండి కొంచెం హెల్త్కే ప్రాబ్లం అయితుంది టైం కి తినాలంట వాకింగ్ జెయాలంటున్నారు ఎక్కువ ఒత్తిడి తీస్ రావద్దంట అంటురన్నండి
సరే అండి జాగ్రత్తగ చూసుకోండి మరి
ఆ చూసుకుంటమండి పిల్లల చదువు గురించి ఆలోచిస్తున్నానండి
ఊ
వాళ్ళు మంచిగుంటేనే గదండి మనం మంచి గుండేది వండ్ ఉన్నత స్థితిలో ఉండాలనే ఆశ పిల్లలు
అవునండీ అది గుడ కరెక్ట్
ఆ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితుంది ఇగ మరి అటు బోతరా నీట్ బోతారా నీట్ ఎ ఎగ్జామ్ ఇరవై ఒకటికుంది అట్లనే ఆలోచిస్తున్నా పిల్లల గురించి
ఆహా ఎక్కువ ఆలోచన జెయకండి దేని గురించి గూడ
అట్లని వాళ్ళు మంచిగుంటే మనం మంచిగుంటం గదండి అట్ల
ఆనంది
హ్మ్ ఇగ పెద్దవాళ్ళైతే అంత బానే ఉన్నారు అందరు ఆరోగ్యమన్ చినా ఉండి అంతా బానే ఉన్నారు ఇంకా అవునండి మీకు నువ్కు తెలిసిందా అండి నోటిఫికేషన్ పడ్డాయని
నాకు తెలియదండి నేను అన్ తకాం నేను ఏదనుంటే మా వారే చెప్తారండి చూసి
అట్లా నా అదే నాకు తెలిసిందని నోటిఫికేషన్స్ బడాయి మీరు గూడ రాసుకోవచ్చు గదాని డి అని చెప్తున్నా
ఆహా దేని గురించి బడ్డాండి
పీ జీ డీ వో బడిందండి రెప్యో డిప్యూటీ డీ ఓ అండి ఇప్పుడు స్కూల్స్ టీచర్స్ హెడ్ మాస్టర్స్ మీద ఆఫీసర్ అన్మాట డీ ఓ మా ఎజుకేషన్ ఆ చదువు గురించి ఇప్పుడు స్కూల్స్ గదండి గవర్నమెంటే అండి స్కూల్స్ ఉంటయ స్కూల్స్ మీద అధికార్నమాట
ఆహా
హెడ్ మాస్టర్ల మీరు అధికారు డిప్యూటీ డిగా అంటారండి ఏ పడ్డ నోటిఫికేషన్ ఒక మాట మీకు కూడ చెబుదాం అనుకున్నాండి నేను మర్చిపోను
దానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలండి దానికి
దానికి బిడీ అయిపోవాలండి పీజీ అయిపోవాలండి డిగ్రీ అయిపోవాలి
హు హు
మీకుందండి అవకాశము అదే చెప్తున్నాను
అదే అదే చూసుకుంటానండి నాకు అంతగా తెలియదు మా వారొస్తే చెప్తారు ఏదన్నా
ఆ చదువుకోండి చూసుకోండి నేను కూడ చేసానండి అప్లై చేశాను
హా
మా ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే మా సార్ చేసారండి ఐదు వందలండి
అయితే ఇంకొక విషయం అండి ఆ సరే కానీ ఇంకొక విషయం అండి వన్ టైం రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలే
నాకు అదిలేదండి
అది చేసుకుంటేనే ఇది ఓపెన్ అయితదండి
వన్ టై అవి ఏమి లేవండి రిజిస్ట్రేషన్
అది చేయించుకోవాలి అన్నారు మరి ఎట్లుంటదో అండి పరిస్థితి చూడాలి చేయించుకోకుంటే కుదిరదు అనుకుంటాండి
ఆహ
అ అయితే అది కాకుండా మీకు ఏ నోటిఫికేషన్స్ అయినా పడ్డా చెప్పొచ్చు కదండి మీరు రాస్తారు కదా
ఆ చెప్పండి చెప్పండి మేడం
మీరు రాయగలరాండి డిఎస్సి జేఎల్ అవి రాయగలరా
నేను ఏదైనా ప్రయత్నం చేస్తాను రాయాలనే ఆశ ఏ ఉన్నా
ఆహ సరే అండి కానీ దానికి ఖచ్చితంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉండాలండి అది బాధా ఉంది ఇప్పుడు
కానీ నా దగ్గర అది లేదు కదండి
మరి మీరు మార్చుకుంటారండి ఆధార్ కార్డు ఇక్కడ నల్గొండకి చేయించుకోరాదండి
సరే అండి ఉంటాను మరి కొంచెం
మీ వాయిస్ వినపడట్లేదండి ఆ మీ వాయిస్ వినపడట్లేదండి
ఇప్పుడు వినిపిస్తుందా అండి మంచిగా
ఆ చెప్పండి
ఆ పని మీద కొంచెం పని మీద ఉన్నానండి మీర్ ఏమన్నా పనుందా మీకి ఇప్పుడు
ఆ ఉందండి నాకు కూడ
అంతేనా
ఆ ఇప్పుడు వంట చేయాలి కదండి వంట చేయాలి అందరికి
అ ఆపాత్రలు చేయాలి ఇప్పుడు అదే అనుకుంటున్నాను
ఆహా నేను కూడా నేను కూడా ఇప్పుడు జొన్న పిండి పిసికి జొన్న రొట్టె చేసి అన్నం వండుతానండి
ఆహా హా
అట్లా
ఓకే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇప్పుడు
అ మా దగ్గర కూడా పడుతున్నాయండి ఇక్కడ ఇట్ సైడ్
ఉమ్ ఘోరంగా పడుతుంది వర్షం అసలు
బట్టలు ఆరట్లేదండి ఇబ్బందిగా ఉంది
అవును చాలా ఇబ్బంది ఉందండి మా కూడా నేను అదే అనుకుంటున్నాను
అయితే నేను ఎండు మిరపకాయలు తెచ్చానండి పచ్చడి అది మనమున్న తెచ్చిన ఏమో ప పచ్చడి పెట్టిన మీద కారానికి తెస్తే అస్సలు ఉండట్లేవండి మొన్న తడిచిన కూడా కారనికి చాలా ఇబ్బంది అవుతుందండి వర్షాల వల్ల హలో ఉంటానండి మరి నేను హలో ధన్యవాదాలండి ఉంటానండి